ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఆ ఇప్పుడు పొటాటో ఫ్రై చేద్దాం అనుకొండ
ఒకే
సో పొటాటో కట్ చేసి చెయ్యాల
ఆ చెయాల అదెే
హు
కాదు వచ్చే మొగుడు అదృష్టం ఇంక
ఆ ఆ అదొక్కటే తక్కువ చూడు వడఅదేం దురదృష్టం చేసుకున్నాడో ఏంపాడో
అదే కద మన అట్ల వాళ్ళని భరించేసి రావాల పాపం మళ్ళా మనమే తిడుతాం వాళ్ళ అందరిని. ఏదో మనం పెద్ద మిస్ యూనివర్స్ మిస్ అయినట్టు. ఆహ్ ఆహ్ నేను స్కాయి చుస్తు స్కాయ్. తెలవని బొమ్మలేద్దాంమని ఆలోచిస్తున్నా.
అవును నీకు డ్రాయింగ్ వచ్చా.
ఆహ్ అదే ఏదో బాక్స్ డ్రాయింగ్లు వచ్చినకి ఫ్రీ హండ్ డ్రాయింగ్ లు ఎయ్యి అంటే అయిప బోకు. చుండే అమ్మి బాగనే అయిపోతాయి అమ్మి.
బాక్స్ డ్రాయింగ్ అంటే.
లైక్ ఈసీలా ఉంటాయి చూడు సర్క్యూట్స్.
యాది.
ఈసీలో ఉంటాయి చూడు ఈసీలో త్రీబుల్ వేయమా.
న అట్లాంని మరి దాన్ని డ్రాయింగ్ అనం మేము. నేను ఇట్లాంటి పెయింటింగ్లు డ్రాయింగ్లు అవి రావా అనే.
మనకంత సీన్ లేదు. అంత సీన్ లేదు మనం అంత కాపీ కొట్టి కింద వైట్ పేపర్షీట్ మీద దానిని పెట్. ట్టి డ్రా జేశి మళ్ళా బుక్ లో డ్రా జేశిన దాన్ని.
అహ్ నేను కూడా అంతే దాలేద్ ఎందుకంటే ఎప్ ఎప్పుడు డ్రాయింగ్ సం టిట్ల ఫెయిల్ ఎప్ డు ఫెయిల్.
అవునా. ఆహ్ నేను కరెక్ట్ గా చెప్తున్నా రాస్తావ్ ఆహ్. ఆహ్ కట్ అయితుంది.
ఇప్పుడు గూడానా.
ఇప్పుడోకే. ఉమ్ ఆహ్ అదే నేను టెన్త్ లో. ట్వెల్త్ లో ఎంత కష్టపడినానట్టే పాస్ అవ్వడానికి కాబట్టి ఎన్ని డైగ్రామ్స్ ఉంటాయి జూడు. రీప్రొటెక్టివ్ సిస్టమ్ వొచ్చిందా అంటే అయిపోయి నాకి ఎందుకు రా స్వామి వస్తుంద అంట అంత తెలుస.
నేనా డ్రాయింగ్ నేర్చుకునేసింటి కానీ అంత చిన్నప్పుడు. ఇస్తా అన్నారు వాళ్ళు ఇల్లు డ్రాజు. తేయ్ అదిచ్చిందే ఇమేజ్ డ్రా చెయి అయిపయ్ ఇంగ్ వాల్లోకటి ఇచ్చిన్. తే నేను బుక్ చేసి ఇచ్చిన్టాంటి.
నేను ట్వెల్త్ బయాలజీ అంతా మా అక్క తోనే చేపించాను. అన్ని రోజు. అది తను ఎంత లేట్ ఒచ్చినా నాకు పర్లేదు నాకు డ్రాయింగ్ చేసియాలి ఒక రోజ అయితే నేను అన్ని రాసి తనకి ఇంటి బెట్టుకుని. డ్రాయింగ్ చేసి ఇచ్చేసేయ్ నాకు ఎటువంటి సంబంధం లేదని జెప్పిచ్చిన. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే నేనే ఫిజిక్స్ కెమిస్ట్రీ నేనే జేసుకోని నేనే రాస్తా. బయాలజీ ఒకటే అక్కకిచ్చేసుంటి.
ఉమ్ నాకైతే భలే ఇష్టమబ్బా.
ఆహ్ ఓహో ఓకే కానీ అట్లా డైగ్రామ్స్ ఒచ్చిందంటే నాకు నువ్వెవరో నేను ఎవరో అంతే దానికి సంబంధం లేదు.
నేను హేర్ స్టైల్స్ నేర్చుకోవాలి కావ్య.
నేర్చుకో విజన్ట్. బానే యూజ్ అయితది ఉమ్ కొన్ని అన్ని అవసరం లేదు ఒక పది. ఒక పది జడలు నేర్చుకున్నామంటే దాన్ని తిప్పి తిప్పి తిప్పి ఏసుకున్న సాల్నా.
నాకొచ్చేదె ఒకటి ఎనకాల అన్ని ఎత్తేసి ఒక్ క్లిప్ పెట్టేసేది అంతే
ఓకే ఇప్పు అదే క్లిబ్బులే ఆంటీ పటాటా ఫ్రై పిలుస్తున్నట్టున్నారు
ఆ పాట్లు దీంట్లో రావు ఉన్ అదే నాక్ నేర్చుకోల్ల అట్లీస్ట్ ఒక నాలుగైదు డిజైన్లు జడ యేసేది అవును జడ ఊసిపోకోడదం ఏం జేయల్ల
జడ అంటే మందారమే అబ్బా నేన్ చిన్నప్పుడు నుంచి ఇంటున్న అమ్మతో అయితే మందార మో
మందారం వేస్తే ఇ నల్లగాయితయాంట
యా నల్లగయితే అంటే ఫస్ట్ నుంచి మేము మందారము కోకోనట్ ఆయిల్ మిక్స్ చేస్ సి బాయిల్ చేసి అప్పుడ ఆ జు అట్లా చేస్తుంటిమి ప్రొసీజర్ ఏదో తెలీదు బట్ అమ్ము చేసిస్తుండే ఆయిల్తో
మీ అమ్మీ రేప్ చెప్పిచుకొనిరా ఏం చేస్తాందని
ఆ పక్కా ఈసారొచ్చేటప్పుడైతే పక్కా జెపిచ్చుకోస్తా
చెపిచ్చుకొని రాక్ పినా చెప్పిచ్చుకొనిరా ఎట్లా అని
ఆ పక్కా డన్ మళ్ళా అవి వే బ్బా మెంతుల్ జుట్టుక్ బడ్ కుండా మందారమాకు మిక్సి కేసేదో ఆ మెంతులు గూడ్ బెడుతుండబ్బా అ మళ్ళా హెయిర్ ఫాల్ లేకొ కుండా బెల్లం నీళ్లు బెల్లపు నీళ్ళు అంటిస్తు ఉంటది
బెల్లపు నీళ్ళు ఎందుకో
బెల్లపు నీళ్ళు అంటిస్తే హెయిర్ ఫాల్ తగ్గుతది
అవునా చూడుమా బెల్లం నీళ్ళు ఎస్తే ఎంట్రీకులు రాలవంట ఎక్కువ హెయిర్ ఫాల్ తగ్గుతాదంట తలకంట
ఉమ్ ఆ బంకేష్నా త తప్పుదు కాని చేయాల్సి ఉమ్ ఆ
పెట్టుకొని మళ్ళా స్నానం పోసుకునే ఏసెదేనా
ఆ ఫస్ట్ మామూలు మన స్నానం చేసింటల్లే హెడ్ బాత్ ముందే ఆయిల్ ఉండకూడదు
ఆ
ఆయిల్ ఉండకూడదు ఇంకా వాటర్ బెల్లం కరిగేంత వరకు ఉంటే నీట్ ఇగ అంటిచ్చి స్నానం అంతే ఒక కొన్నరుట్లు ఉండి స్నానం చేసేస్తే అయిపాయే
హా హా హాఫ్ ఆన్ అవర్ వదిలి
హు హాఫ్ హాఫ్ అన్ అవరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతే నీకు అప్పుడే అనిపిస్తు ఉంటది అది మళ్ళ నువ్వు స్నానం చేసేటప్పుడు దాన్ని రఫ్గా హ్యాండిల్ చేయకూడదు షాంపూ ఏయకూడదు హెయిర్ కి హలో
హలో
ఉమ్ అదే షాంపూ ఏసినా పర్లేదు బట్ రఫ్గా కదా పదా రుద్ద కూడదు స్మూత్ విత్ కేర్ విత్ హ్యాండల్ తో చేయాలి బంక్ ఉందని మనం పీకుతూ ఉంటాం కదా అట్లా చేయకూడదు స్మూత్ గా నిదానంగా హ్యాండిల్ చేస్తే తగ్గుతయి సో ఫస్ట్ బెల్లపు నీళ్లు మేము ఏమన్నా చేయాలంటే బెల్లపు నీళ్ళు అంటించుకొని తర్వాత ఏమన్న అంటించుకుంటాం తగ్గేదన్న తగ్గు కాదనే ఉమ్ చే మళ్ళీ చూడు సెట్ అయిందంటే ఓకే సెట్ కాలేదంటే వదిలేసేయి ఫస్ట్ టైం ట్రై చేస అంతే
హ
అట్లుంటది
ఇంకా ఏమన్నా రాసేది ఏమన్నా ఉందా చదివేది రాసేది
ఏమున్నా ఈ రోజుకి నిద్ద ఎందుకంటే నేను నిద్ర మబ్బులో ఉన్నాను అయిపోయిన పని సన్ కూడా లేదు ఇంకా ఈ రోజు ఫుల్ మూన్ వచ్చేసింది ఎందుకు
మేబి ఏమన్నా పౌర్ణమి అట్లా ఏమన్నా ఉంటుంది అనుకుంటా
ఆ ఉండొచ్చేమో ఫుల్ మూన్ ఉంది
ఉ
హ
రేపుటి నుంచి ఎగ్జామ్స్ ఉండయి వాళ్ళకంతా వేరే స్టూడెంట్స్ కి
ఆ ఇదేదంతా మిడ్ టర్మ్ అంట కదా
మిడ్ టర్మ్ ఎగ్జామ్స్
ఆ
అదే రేపుంది రేపు నుంచి జులై ఉంది ల్యాబ్ ఎగ్జామ్స్ అంటే జులై ఫోర్టీన్త్ జూలై ఫిఫ్టీన్త్ వరకు కూడా ఉంటాయి
ఆ
ఉమ్
అదే
ఒక్కొక్క స్టూడెంట్ ఉండరు ఒక్కొక్క సబ్జెక్ట్ లో
అయినా టీచర్స్ రావాల్సిందే
ఆ అయ్యో దేవుడా ఒక టీచర్ ఒక స్టూడెంట్ కి అంతే
అదేదో వాళ్ళ క్యాబిన్ దగ్గర రారా ఒకే రోజు అన్ని చెప్పేస్తా మిగతా రోజులు నువ్వు హాలిడే తీసుకో నేను హాలిడే తీసుకో నాన్న అయిపోద్ది కదా
వాళ్ళు ఎవ్రీడే అటెండెన్స్ వెప్పించుకుంటారు క్యాబిన్ దగ్గర పిలుస్తారు కూర్చోబడతారు ఫోటో తీసు కొంటరు అటెండెన్స్ వేస్తరు
అదే బెటర్ లే
హ
ఇంకొక్క రోజు టీచర్స్ అనే క్లాస్కు పోయి చూప్పేది ఏముంది చెప్పు
ఉమ్ వాళ్ళ
ఉమ్ వాళ్ళు చేసేదానికి ఆ అంతే ఏదో అయిపోతుంది అంతే ఇంకా
డిన్నర్ తినేసి వాకింగ్ ఆ
డిన్నర్ తినేసి అందు ఎయిట్ థర్టీకి వస్తారు వాళ్ళకి అందకే తినే లోపల
ఆ
ఇంక ఎయిట్థర్టీకి నుంచి నైన్ తర్టీ
ఓకే మళ్ళా మళ్ళ పిజికి
పీజీ నైన్థర్టీ నైన్ థర్టీ ఫైవ్ వస్తాం వాడు డోర్ క్లోజ్ చేసేంత వరకు కూర్చుంటాం లేదో కూడా నైన్ ఫార్టీ కావ చ్చు నైన్ థర్టీ కావచ్చు
చీటింగ్ లేము ఉండవా
ఏమ్ ఉంటాయి
ఉహు
సో దాకే కూర్చుంటాం ఇంకావేళ ఎవరికనా నిద్ర వచ్చేసింది ఓపిటీ లేద అంటే వాళ్ళ వెంటనే వస్తాం ఒకఓ రోజు
ఒకే
అంతే ఇంకా మళ్ళీ టైం ఫట వచ్చి ఖాీ న దంనికిలో నేను నింపోయిను కాబట్టి నాకు జాగందేమో చూడ
ఎయి థర్టీ కాలేజ్ ఉంటే జరుకోవచ్చు సిక్స్ థర్టీ
సిక్స్ థర్టీ
ఆ మీరు అప్పుడే జర్నీ స్టార్ట్ చేసింటారు కూడ
హ
తినేసు లేసిస్ వచ్చే
లేదు ఈనడం నాకు కూడ భయం లేదు కాబట్టి సెవెన్ అయినా కూడా ఇంట్లోనే ఉంటా
ఆ
ఆ
అదే ఇంకా ఇంక ఇంక ఏముందులే అనుకోవడం అంతే ఇంకా
ఉ
అదతే ఎయిట్ ఫార్టీకి కాలేజ్ అదంతా కరక్ట్ ఎయిట్ ఎయిట్ ఫిఫటీ ఫైవ్ ఎయిట్ ఫోర్టీ కాలజ్ స
నేను నా దేవుడు వేరే కథ
కానీ అంత ట్రావెల్ కష్టం అ
పొటాటో ఫ్రై చేసేసి రైస్ చేసి రైస్ ఉంది పొటాటో ఫ్రై చేస్తేద లేదు లేదు జస్ట్ ఉఊరికే ఎట్లంటే కట్ చేసేసేది ఉప్పు కారం ఆయిల్ అంతే
అ మటాటో దీినకి స్టిక్ అయితు ఉంటయి కదా అప్పుడు ఏం చేస్తావ్
ఆహా
ఆ స్టిక్ అయినాద
ఉహు
చేసినప్పుడు ఎందుకు
స్లో లోనే పెట్టల్ల ఆయిల్ కొంచెం వేసిండల్ల
ఫ
అదే
ప్యాన్ డిఫాల్ట్ కూడా ఉంటది కదా ఒకసారి
హు అవును
ప్పుడు కులు పడతా అన్నద పటా ఫ్రై చేస
ఇప్పు ఇప్పు ఉడుకుడుగగా చపాతి చేసి పెట్టింటారు చపాతను ఏదో ఒకటి రైసో
చేసింటారు తినాలి ఏంచేస్తాది హు
నను కూడ పోయి ఇంగ
అ
ఇప్పుడు ఇంక ఇట్లే ఉంటే అంతే సరే బాయ్
బాయ్
హ్మ్ బై బాయ్
మ